హలో అ బాగున్నా బాగున్నాను
ఆ బాగున్నా ఏం చేస్తున్నా
ఏం లేదులా ఫ్రెండ్స్ తోటి బయటకి వచ్చినం
ఎక్కడికి
మామిడిగాయలుకి వస్తానికి వచ్చినాం
అవునా
ఆ
ఎక్కడది
ఇటికె వెళ్ళి మా ఊరు దగ్గరనే
అవునా ఎంతమంది
ఆ ఫైవ్ మెంబర్స్ వచ్చినాం మా ఫ్రెండ్స్
అవునా పెద్ద పట్ల బాగుంది అన్న
ఆ బాగున్నారు ఎడున్నావు
ఇంటి దగ్గరనే ఉన్న
నేను చేస్తాను
ఇప్పుడే తిని పడుకునా
ఆహా అటు పోదామంటే ఏమైంది
హైదరాబాద్ కా
ఆ ఆ
పోదమన్నా దాని గురించే డబ్బులు అరేంజ్ చేస్తున్నా
ఆ అబ్బాట్టడ ఆ ఫైవ్ కే రెడీ చేసుకో ఏమన తకుబర్ అ నేను చూసుకుంటలే అ ఏమో ఇవాళ వస్తానని అన్నారు కాని అడిగుదాం మస
అల్లో ఒక ఫైవ్ ఆర్స్ ఉన్నారు
ఆహ మా వాళ్ళు కూడా ఉన్నారు చనాా ఒక వరంగల్ నుంచి ఇద్దరు ఒత్తనన్నరు
ఉమ్
ఆ మనం ఇక్కడి నుంచి వెళ్దాం మీవొళ్ళు ఎక్కడన్నారు
మావోళ్ళు ఇంటిదగ్గరే ఉంట్రన్న
ఇంటి దగ్గర్నే ఉంటరా మరి అందరం కలిసిపో పోతాం ఇగ
ఆ బావుంటదాన్న ఐరబాదు
ఆ బాగుంటది ఫస్ట్ పోదాం పోయి రూమ్ తీసుకొందం రూమ్ తీసుకొని మన దగ్గర పట్ల ఏది ఫేమస్ ఉన్నదో ఫస్ట్ అక్కడికి పోదాం.
ఒక లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ ఉంటు వాళ్ళ దగ్గర ఒక వెహికల్ తీసుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా టూ ఫార్టీ ఎయిట్ అవర్స్.
ఆ తీసుకుందాం లైసెన్స్ కూడా ఉన్నది మన కాడ
ఆ తీసుకొని ఆ ఎటు పోదాం అని డిసైడ్ అయిదాం
ఆ తీసుకొని ఫస్ట్
యాదగిరి గుట్టకు పోదం ఫస్ట్ యాద్గిరిగుట్ట కు పోతే ఈవనింగ్ అయిత్ అ ఈవినింగ్ అక్కడ స్టాట్ అయితే మ‌ళ్ళ స్వర్ణగిరి పొయేసరికి ఇది నైట్ నైట్ బాగుంటద‌ంట ఎక్కడ
నైట్ వ్యూ బాగుంటది లైటింగ్ బాగుంటదంట టెంపుల్ బాగుంటది హ్మ్మ్
కెమెరా కూడా తీసుకొనిపోదాం అన్న ఎందుకంటే మెమొరీస్ ఉంటయ్ ఫోటోలు దిగనికి
ఫోటో దిగుతానుక సరే మా ఫ్రెండ్ అ సరే అడుగు మరె
ఆ
ఇత్తడుగా
ఇస్తడిస్తడు
ఎంత మరే రెంటెంత
మనోడే తక్కువకే ఇస్తడ్లె ఫైవండ్రెడ్ తౌసండ్ కిస్తడు
ఉమ్ సరే కనుక్కో
ఉ ఉమ్
పోయే ముందు రోజు తీసుకొని నీకాడ పెట్టుకో
మన దగ్గర్నే ఉంటుంది నేను అడుగుతా
ఉమ్
మంచిగా దిగి ఎంజాయ్ చేషి వద్దం
హ్మ్మ్ ఆడికి వెళ్ళినాక ఇక చార్మినార్ ఉన్నది
ఉమ్
చార్మినార్ కాడికి కూడా నైట్ హ్మ్మ్ నైట్ పోదాం అక్కడికి కూడా హ్మ్మ్ నేనగన్
గోల్పల్ ఫోటో
గోల్కొండ ఫోర్టు మార్నింగ్ మొత్తం తిరుగుదాం గోల్కొండ ఫోర్టు ఇస్కాన్ టెంపులు మ్మ్ మార్నింగ్ తిరిగి నైటు చార్మినార్ పోయి ఆనకెళ్ళి ట్యాంక్ బన్బోదు చార్మినార్ కడా మ్మ్
ఇంతొ కదా
ఆ ఎస్ బాగుంటది మ్మ్ మ్మ్మ్
అంట అంట
మ్మ్
నాన్ కుదు ఆ పోలు అన్నా ఎప్పుడు పోలేదు పోవాలే
అవునా
నువ్వు వెళ్ళావా ఎప్పుడు ఇట్లానే
పోలే నేను కూడా పోలే పోవాలే
బాగుంటదంట మా ఫ్రెండ్స్ కూడా అన్నారు పోరాళ్లు అన్నారు కానీ నాగే ఎప్పుడు వీలు కాలేదు
మ్మ్ మన్నదిరిగి వద్దాం
చార్మినార్ గోల్కొండ ఫోర్టు మెయిన్ గా హఐటెక్ సిటీ పోవాలి నైట్ నైట్ బ బాగుంటది అక్కడ
లైటింగ్ ఆన్
లైటింగ్ అయినా అక్కడికి బైక్స్ ఎసుకుొని వస్తారు రైడర్స్
అవునా
నుంచి స్ట్రంస్ ఏసుకుని ఉంటా
మ్మ్ మ్మ్ ఎవరన్నా ఉన్నారా అక్కడ తెలిసిన వాళ్లు
ఆ ఉన్నారుాఅన్న పది మంది ఉన్నారు
ఆ ఫోన్ చేసి చెప్పు ఇట్లానా దగ్గర పట్ల ఒకటి రూమ్ చూడమని చెప్పు
ఆ చెబ్తా
మ్మ్ రెంట్ అయితే ఎంత అవుతుందో కనుక్కో ఇట్లా కొంచెం అందాదా మనకు మనీ ఎంత అయిదియో అర్థంమవుతుంది
రూమ్స్ మనమే తీసుకొచ్చాంలే ఎవర్ని అడగడం అవసరం లేదు గూగుల్ ఉంటది.
అంతేలే గానీ ఇక్కడ ఇక డైరెక్ట్ పోయిన అడిగిన దానికి మనం గూగుల్లో చూసిన దానికి తేడా ఉంటది.
ఆత్తా
మ్మ్ ఎట్లాగ తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ అడగమన్ను అంటన.
ళు అడుగు వుంటా అందులా మనం మనిషకి ఎంత తీసుకోదాం ఫైవ్ కే సరిపోతా టెన్ కేే తీసుకోదామా.
ఫైవ్ సిక్స్ చాలు.
అట్లనే రామాంజ్ ఫిలిమ్ స చెట్టు వండర్లా
మ్మ్ అన్ని బోదాం.
ఎప్పుడైనా పోయినావా రామాంజ్ ఫిలిం సిటీకీ.
ఫుట్ పాత్ దగ్గరకి హైదరాబాద్కే ఒక్కసారి పోయినా నేను చిన్నప్పటికి అంతే.
అలా
మొన్న ఒక్కసారి పోయినా గాని నీ ఎగ్జామ్ రాసి ఏ మరి ను వచ్చేసిన
పోదామా పోయి అన్ని చుసి
మ్మ్
ఫ్ ఏ స్కూల్ ఊహ్హ్
ఏంలేదు అమ్మ వాళ్ళు బాయ్ కాడక్కి పోయిండ్రు నేను మావిడ్ కాయలు కోస్తానికి వచ్చిన
అన్న ఆ...
హ్మ్
ఆరువేలు
మా ఫ్రెండ్స్ వచ్చిన్ళ్ళు
ఊర్రోళ్ల
ఉమ్.. ఉమ్ ఏ ట్రైన్ కి పోదాం
ప్రియా....... మ్... మాలుమ్ కడపియా
కాకతీయ గోల్కొండుంటాది గా
ఉమ్... గోకురల్ ఏంటది కాకతీయ అయితే.... యాద్ లో ఉంటది కాడదిగోచ్చు
ఆరే ఔను టికెట్ ఎంత పడతాంది మల బుక్ చేయనా... ఆన్లైనలా సరే..... హలో... ఆ.. ఆ... సరే... త్రిబుల్ రైడ్ పోదమా ఆ అదే తెలుసుకో ఇయాల నైట్ వరకు ఈ సండే సూసి బుక్ చేస్తా..... డ.. న్
ఈ రోజేణ
ఈ రోజు కాదు కాని నువుయాలా అందర్నీ కనుక్కో ఓల్లుల్లోస్తారో
సండేదా మరి
ఉమ్మ్... సండే వెళదామ్.. మ్..
ష్.... ష్...
ష్.... మళ్ళ మళ్ళా తరవత్ కి కాలేజ్ గిట్లా ఓపెన్ అయితే మళ్ళా పోవాలస్స్తోతది అ.. యా. ఇవాళ కలవం ఎంజాయ్ చేయ్యం
డ్. డ్.. అవును అవును అది కూడా వాస్తవం
ఉమ్.... ట్.. ష్.... ఈ..... స్.. స్ స్.. స్.. ఇ
ఎగ్జామ్స్ అయిపోయిన్యా మీయ్యి ట్.. ల్
ఆ.. అయిపోయ్నన్న... మీకు అయిపోయిన్య
ఆ అయిపోయనై ఈ మంత్ లో రిజల్ట్ వస్తాయ్
ష్.. నెక్స్ట్ హైద్రావాద్ దగ్రనా
ఆ.... ఆ.. క్ కానిస్టేబుల్ కోచని తీసుకుందాం అనుకుంటున్నా
అవునా
ఆ అన్న ఒక తెలిసి తెలిసినన్న ఉన్నాడు ఇట్లా కోచింగ్కి మంత్ కు ఫీజ్ ఎంత అయితది అని అడిగిన
ఉమ్
మాట్లాడు మాట్లాడి చెప్తా అని చెప్పిండు
అవునా
ఉహు హు
హైదరాబాద్ పోయిన్నాక లేకపోతే బస్ పాస్ తీసుకున్నాది ఒక రోజుకి టూ హండ్రెడ్ ఉంటది
ఆ రైటే మనం అన్లిమిటెడ్ ఉంటది
ఏద ఏద ఎక్కకఊ
పోదాం మళ్ళా నువ్వు ఇయ్యాల నైటు ఏద అయ్యేది చెప్పు ఎంత మంది వస్తారో అడుగు
ఉమ్
ఏమేమ్ కావాలనో అని నేను రెడీ చేసా
సండే పోదమా
ఉమ్
ఆ
మా అమ్మ వాళ్ళు ఏం చేస్తాలు
ఇంటి దగ్గర ఉన్నారు అన్న
ఉమ్ హు అయిపోయినా పనులన్నీ
ఆ ఇప్పుడే అయినయ్ ఎప్పుడు వస్తుంది మరి
నేనా సాయంత్రం వస్తా
సరే గ ఉండమను నేను దాని గురించి మాట్లాడనీకె
సాయంత్రం వరకు వస్తలే
కలిసి ఎంతైతేంది కర్సులు ఎంతైతనయో అని వాళ్ళ చెప్తే వాళ్ళు అన్ని తెేర్చ్చుకుంటున్నారు
నేను సాయంత్రం వస్తా ఎంత మంది వత్తరో నువ్వు కనుక్కో
ఉమ్
కనుక్కొని నాకు చెప్తే నేను ఆన్లైన్లో చూతా టికెట్ బుక్ చేస్తా లేకపోతే డైరెక్ట్ తీసుకుందాం పోయేటప్పుడు గాని ఇంత మంది వస్తాలని చెప్తే వాళ్ళకు ఇట్లా చెప్పుదాం ఇక్కడి ఇది ఇన్ని తిరుగుదాం గిన్ని పైసలు అయితాయి
ఎదుటి విషయంలో ఉండవు డైరెక్ట్ తిసుకుంటే
ఆ ఆ నువ్వైతే అందరిని అడిగి నాకు చెప్పు మళ్ళా సాయంత్రం
ఉమ్
సరేలేమని నేను మళ్ళా మామిడికాయలు కోస్తానికి ఎళ్తా మళ్ళా చేస్తా
ఓకే అన్న బాయ్
ఆమ్ భాయ్